ఆ
ఏం చేస్తా నేనా
ఏం చేయలేదు మీరు
ఆ నేను ఏం చేయలేదు పొనుక్కోనున్నా
ఏమి ఫీవర్ తగ్గిండ్లేదా ఇంకా
తగ్గింది జలుబుంది అట్లే
అట్లే ఉంటే రమ్మని చెప్పినాం కదా నీకీ
జలుబు ఒక్కటే ఫివర్ లేదు
టాబ్లెట్స్ వేసుకున్నావా
మ్మ్
మ్మ్
మొఖం అంతా ఊదిపినట్టుంది
టాబ్లెట్స్కేమో
ఏమో నై నైట్ పనుకున్నాను మార్నింగ్ లేచేస్ చూసేసరికి కళ్ళు రెండు వూది తినే ముఖం అంతా ఊదుకోనుంది ఇప్పటికి కూడా
ట్యాబ్లేెట్ తినడం వల్ల
ఆ
ట్యాబ్లెట్స్ తిన్నందువల్లా అప్పుడు నాకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా
ఆ
ఏం అట్లే అయిపోయిన్నింది అమ్మా ఎందుకు ఇట్లా వత్తాండేది దేనికి దేనికి అని ఎంత భయ పడిపోయిందో అ
ఆ
మల్లా తెలుసుకుంటే ఓ టాబ్లెట్స్ తినడం వల్ల అనేసి
అవును
మళ్ళా దాని
ఆ ఏందో ఏంచెయ్యో రాలేదింకా
ఎప్పుడొస్తదంటా
తెలీదు
వాళ్ళకి కాలేజ్ లేదా
ఇంగా స్టార్ట్ అవ్వలా
ఆ
నెక్స్ట్ వీక్ స్టార్టయితాది
ఆహా ఎబ్బుడు పోతారు వూరికి మీరు
ఏమో పర్మిషన్ అడగల్లా సార్ని
ఓ
ఫ్రైడే ఏట్లా ఫ్రైడే ఆఫ్టర్నూన్
ఆ
అట్లా పోవల్ల
అ
మ్
తెరా
తగ్గేది లె
కోల్డు కాప్ ఆ
ఆ
అ
ఎ ఏం చేస్థాంది వచ్చేసింద మీ చెళ్ళేలు
మ్ వచ్చేసింది స్లీపింగ్ వేసింది
నెస్ట్ ఫ్రేలో పోతుంది
అవునా
మ్
స్లీప్ స్లీపింగ్ అసలు ఏం లేవ్ తినేకి ఇంట్లో
పో డిమార్ట్ పొ తెచ్చుకోని తిను
క్యాష్
వస్తదిలే క్యాష్ ఉండాలీ కదా ఫోన్పే లో ఎందుకంత
లేదు ఫోన్పే లో ఉంటే ఇంగేమి తెచ్చుకోడి ఎప్పుడో తినిండా ఐస్ క్రీమ్స్
అ
లేవ్ డబ్బులే
తెస్కొన్ ఎత్ పెట్టుకొన్నవ్ కద అది ఎత్కొబైతినేయ్
ఆ డ్రెస్ కెం చేసేది రిటర్న్ పెట్టేసేదా
పెట్టేయ్
ఒ కాలేజ్కి ఏంటి ఏసుకపోయేది మళ్ళా
కాలజ్ కి లేనే లేవా డ్రస్సులు
వారంలో యూనిఫామ్ ఎన్ని రోజులు ఉంటుందో ఆ యూనిఫామ్ బ్రేజర్ ఓయమ్మ ఎం ఉంటుందో ఆ బ్రేజర్
ఒక ఒక వన్ వీక్ కు ఒక రోజే అనుకుంటా
వీక్ లో వన్ టైం ఉంటుందేమో వన్ టైం టూ టైమ్స్ ఉంటుందంతే అది
ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ కాలేజు
నెక్స్ట్ మంత్
నెక్స్ట్ మంత్ వరకు బేకారేనా
అ ఆడ్ చెప్పినారు కదా ఆ రోజు నెక్స్ట్ మంత్ నే ఇంకా కాలేజ్ వస్తదనని ఎబ్బుడైతే మెసేజ్ పెడుతారు ఎప్పుడో అని
ఆహా
ఎప్పుడు పెడితే అప్పుడు పోవాళ్ళ
మ్ చేసిన్న ఇంప్ చేసేసుంటారు
లేదు అప్పుడే నా సెవెన్ కి
మ్మ్
ఈ రోజు తినే దానిన్నా నాకు టీ టీ టీ టీ అనే ఉంది ప్రాణం అంత
తాగేది ఎవరొద్దన్నారు
తాగాల ఎప్పుడు పొద్దున్నే లేసిన టీ తాగుదాం అంటే ఇవా యాడ లేసిన డాడీ లేవేస్నాడు
ఎందుకో?
చిన్ని బాబాకి ఎగగురైస్ చేసిద్లై అం
సువారెమ్మ
అమ్మ
ఊ
మళ్ళా ఎగరైస్ చేసి చేసి లేచి బ వాష్రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన చేసిచ్చిన ఇంతే యాడ ఆడే ఇంగా నాకి అట్ట తీర ఇంట్రెస్ట్ కూడా దొబ్బింది. ఆ
ఆ
ఏడ దానిది
రేపే స్పెషల్ అయితే
ఏం రేపు స్పెషల్?
ఈరోజు ఎగ్ రైస్ రేపు
ఏ రేపా టమాటాలు లేవు లేకపోయింటే టమాటా రైస్ అన్నా చేసిచ్చిండు. టమ ఎగ్గరైస్ చేసిచ్చ రెండు గుడ్లుఏసి చేసిచ్చిననా
హ
ఆ గుడ్లు ఆ లక్ చేసిచ్చి కరెక్ట్ రైస్ కనీసం తినిందో లేదో తెలీదు క్యారెట్ మాత్రం కట్టెయింది. డాడీడ్ డాడీ అయితే గన ఓసారికే నోట్ లో పెట్టేయొచ్చు అంత ముద్ద వదిలేసిపోయింది అంతే
ఆ వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎత్తుకోమంటది.
ఆ అంతే ఎవ్వరికీలె వాళ్ళ ఫ్రెండ్స్ కె
మనం తిన్న తినకపోన ఫ్రెండ్స్లకి పెట్టాలి.
మీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాదా
ఆ
మాకు కూడా ఇంట్లో అంతే
ఉ
ఎవరన్నా అన్నం క్యారేజ్ తెచ్చుకోకపోతే పెట్టేయ్ నయనా అనింటాడు ముందుగానే
నంతే నా మాత్రం ఉండాలా
టే నాయన ముందుగానే చెప్పస్తాడు త ఎప్పుడన్న క్యరీ తక్కువ కడతాందినుకో
ఏవ్
ఎందుకు తక్కువ కడుతాండవు చిన్న బిడ్డ కొంచెం ఎక్కువ కట్టుకో ఎవరన్నా ఆడ తక్కువ తెచ్చుకొని తింటారు వాళ్ళ
ఉ ఉ
అట్ల
ఊ ఊ
మనకు పెట్టేవాళ్ళు ఎవరు ఉండ్రు మనమే పెట్టాల అంద
ఉంటారు పేట్టే వాళ్ళు గూడు
యాడో ఉంటారు దగ్గరలో ఎడుంట మనకు అప్పుడప్పుడు పెట్టేటోళ్లు తెలుసా
సాలే
రే నిన్న బట్టలు ఉత్కుంటే
ఆ
డాడీ పంచే ఏడుంది అని అన్నాడు బిరువాలో ఉంది అని అంటే
ఉమ్
దీపమ్మ నువ్వు ఇంట్లో ఉంటే నేను బుడ్డది చంపేయాలి కచ్పాత అను హిం హింగ్ బట్టలసోప్ ఏయకుంటానే ఉత్కుదునా
ఆ హ
ఆ నువ్వు ఇంట్లో ఉంటే నేను గుడ్డల సోపు తెచ్చి సాదలేను
సరే చిన్ని పాప ఇపుడు ఉతికేయాల బట్టలు
ఆ బా మురుకి బిల్ బా వెలుపి గుడ్డలు తెల్లగా మెరిసిపోతూంటాయి అట్లా వెతుకుతుంది
అ
అంతా బాగా ఉతికితే యారుదప్ప అంత బాగా ఉతికతే
ఉ
అంత బాగా ఉతుకితే కష్టంలే
ఏం చేస్తున్నారు బయట పిల్లోలు
ఏం చేస్తురు అందరూ వాడు లేడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పోయినాడు
ఉమ్
ఒక వాడు తింటూ నీళ్ళు పోసుకున్నా రెడీ అయితా ఉన్నాడు
ఉ నా వాయిస్ ఏమన్నా చేంజ్ అయినట్టు వస్తాందా
కొంచం లైట్గా అదే కోల్డ్ చేసింది కదా కోల్డ్ చేసింది కదా కాబట్టి గుర్తుపట్టేయచ్చు ఈజీగా
తిన్నాను
ట్యాబ్లేెట్స్ తెచ్చుకొని తిను
ఇలానే కంటిన్యూ ఆయితే ఇంటికి పోవచ్చు
ఆ
ఇలానే కంటిన్యూ అయితే ఇంటికి పోవచ్చు
అట్లా పెట్టుకోకూడదు ఎప్పుడు అట్లాంటి ఆశలు
పర్లేదు నేను ఎన్నిరోలన్న ఇంటికి పోయిరావచ్చు
ఆ అట్లా ఆశలు పెట్టుకోకూడదు
నేను పెట్టుకుంటాను
పెట్టుకోకూడదు అట్లాంటివి
ఎందుకు పెట్టుకోకూడదు
మంచి పద్ధతి కాదు
ఏ పక్కనించి మంచి పద్ధతి
యా పక్క నుంచి అంటే
మ్
యా పక్క నుంచి అయినా మ్
మీరంటే ఇంటికాడ ఉండరు కాబట్టి మీకు అట్లా అనిపించదు మేమ హా స్టలో ఉండాల అట్లానే అనిపిస్తది
అనిపి అది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్
హ్మ్
పోడె
మా అమ్మ దగ్గర పోవాలి మా డాడీ దగ్గర పోవాల ఇంటి దగ్గర ఉండాలా అనని
సరే అది తెడ్డేస్తాలే దిక్కు తెలిదులే పేరెంట్స్ వాల్యూ తెలిదు
తెలిదు పేరెంట్స్ వాల్యూ తిలాదు డబ్బులు విలువ తెలెదు ఏం తెలియదు అస్సలకి
ఆ రోజు చెప్పా నయిచ్చ ఇప్పుడు నన్ను జాయిన్ జేపించే ఫస్టు రాక అన్న
హ్మ్
అన్నే జెప్ప నేను డాడీ చెప్ డాడీ చెప్పిన నేను నాకు వద్దు డాడీ మదను కాలే నిన్న నుంచి ఏమి చెయిను
ఆ
ఆ సరే సరే బాయ్
మ్ సరే